అ హలో
హలో
హలో నమస్తే అండి
నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నము ఏం చేస్తుర్రు
ఏం లేదండి ఇందాక బయటకెళ్ళేసి వచ్చా అండి ఇప్పుడు ఖాళీగానే ఉన్నానండి మీరేం చేస్తున్నారండి.
ఖాళీగానే టీవీ చూస్తున్నా
అవునా తిన్నారాండి మధ్యాహ్నం
ఆ తిన్నాము మీరు తిన్నారా ఈవెనింగ్ స్నాక్స్ అర్ టీ తాగింరా
ఆ టీ తాగిన అండి టీ లో బిస్కెట్స్ వేసుకొని తిన్నానండి ఇంకా ఆ మీరండి
నేను కూడా చాయ్ బిస్కెట్ తీన్నా
అవునా ఈరోజు మనం పండుగల గురించి తెలుసుకుందామా అండి
ఆ తెలుసుకుందాం
హ్ మీ సైడ్ అంటే ఎలాంటి పండుగలు ఎక్కువ జరుపుకుంటారు. మీకు ఇష్టమైన పండుగ ఏంటండి
నవరాత్రి నైన్ డేస్ ఉంటది. కదా లైక్ ఇక్కడ అందరు దుర్గాదేవి పెట్టి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు.
ఆహాహా
ఫస్ట్ వినాయక చవితి అంటారు నవరాత్రి ఇష్టం తర్వాత త వినాయక చవితి
అవునా ఆ నాకు దీపావళి అంటే చాలా ఇష్టం అండి.
నోముల్ ఉన్నాయా మీకు?
ఆ ఉన్నాయండి మాకు కేదారేశవుని ఆ నోమాలు నోములు ఉన్నాయండి.
మాకు కూడా అవే నోమ్స్ ఉన్నాయి కేదారేశ్వర వ్రతం
అవునవునండి మేము కూడా చక్కగా సాయంత్రము అలా అందరం కలిసి ఒక దగ్గర అలా పండగను నోముకొని దేవుడిని చక్కగా మొ క్కుకొని మళ్ళీ అందరం కలిసి అ ఒకటి దగ్గర కూర్చొని తిని ముచ్చట్లు పెట్టుకొని పండగలు అంటే చాలా బావుంటాయి కదండి
ఆ అందులోనే దీపావళి ఇంకా చాలా బావుంటది. క్రాకర్స్ పట్టకాలు కాలుసాం
ఆ పట్టాకులు కాల్చడము అవునండి రంగుల్లు పెట్టడం మళ్ళీ దీపాలు దీపాలు పెట్టడము.
మీరు నార్మల్ అంటే లక్ష్మీదేవి పూజ రోజు జరుపుకుంటారా, లేకపోతే నెక్స్ట్ డే?
ఆ దీపావళి రోజు వేసుకుంటామండి మేము
ఉహు అంటే కొంతమం కొన్ని కొన్ని డేస్ ఇలా ఆ రోజు నోముకోరాదు అంటే నెక్స్ట్
ఆ అవునవునండి అవును నేను కూడా విన్నానండి కొంతమంది ఏమో లక్ష్మీదేవి వ్రత ఆ పూజ చేసిన రోజే నోముకుంటారు కాకపోతే కొంతమంది దాన్ని నేనే మాన్నె నెక్స్ట్ డే నోముకుంటారు కాకపోతే మేము మాత్రం అదే లక్ష్మీదేవి పూజలు ఇప్పుడైతే జరుగుతాయో ఆ రోజేనే నోముకుంటామండి మేము కూడా
హం సెమ్ అంటే మేము నెక్స్ట్ డే నోముకుంటాం లక్ష్మీదేవి రోజుగా ఉన్న నెక్స్ట్ డే
అవునా
ఆ ప్రై ఓక్ ఒకవేళ ఒకటే రోజు నోముకోవాలో వస్తే పూజారిని అడిగి అదే రోజు నోముకుంటాం లేక పోతే ఉ నెక్స్ట్ డే నోమ్కుంటాం
అవునా మీ సైడంగ్ ఇంకా ఏమేమి ఇంకేమేం పండుగలు బాగా జరుపుకుంటారండి, ఉగాది ఏలా జరుపుకుంటారండి మరి?
ఉగాది నార్మల్ ఇంట్లో పూజ చేసి కొత్త సంవత్సరం కదా ఉగాది పచ్చడి చేసుకొని బచ్చాలు చేసుకొని తింటాం దేవుని దగ్గర పెట్టి
అవును ఆ హ మా దగ్గరన అయితే ఉగాది ఇంకా పొద్దున్నే చక్కగా లేచి ఆ అంతా మేము స్నానాలు చేసి తలంటు స్నానాలు చేసేసి మళ్ళీ గుడికి వెళ్ళి వ స్తామండి మేము ఆ రోజు ఖచ్చితంగా ఉగాది రోజు ఆ ఇంకా ఇంట్లో పూజ చేసి కొని మళ్ళీ ఇలానే ఉగాది పచ్చడా చేసుకొని, భక్ష్యాలు చేసుకొని మళ్ళీ ఏంటంటే మాకు ఇప్పుడు చేన్లు ఇంకా పొలాలు ఉన్నాయండి. కాబట్టి మేము ఏం చే సాం అంటే ఏ ఈ కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచే మా చేను పనులైనా, పొలం పనులైనా ప్రారంభించాలని కొత్త సంవత్సరం రోజే ప్రారంభించాలని మేము ఖచ్చితంగా చేనుకు వెళ్తాం. చేనుకు వెళ్లి అక్కడ హ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసి వస్తాం అంటే చిన్నగా ఏదైనా ఒక పని చేసి చెన్ లో ఆ రోజు కొత్త సంవత్సరం కాబట్టి రైతులు హ ఆ రోజు నుంచే పని ప్రారంభించాలని చెప్పేసి ఒక నమ్మకం ఉంటది అన్నట్టు.
ఓకే అంటే మీ ఊరిలో అందర్ అందరు అలా చేస్తారా
అందర అలానే చేస్తామండి మేము అందరం
మీది ఈ ఇప్పుడు జూన్ జులై జులై మంత్లో ఏదో మహాలక్ష్మి ఏదో సంథింగ్ చేసు కుంటారంట కదా పంట పొలాలు ఉన్నవాళ్ళు మీకు ఐడియా ఉందా
ఆహా లేదండి నాకు
మేబి ఏ ఊరికి సంబంధించి ఆ ఊరికి కుంది కావచ్చు అందరు ఊరు వాళ్ళందరు కలిసి ఎవరి పొలాలు వాళ్ళ దగ్గర మహాలక్ష్మి అని దేవుడు పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టుకుంటారంట
అవునా అంటే మా సైడ్ ఇవి చెయంగానండి మేము పోచమ్మ తల్లికి ఆకాడి అని చెప్పి ప్పిసి చేసుకుంటాము ఆ మళ్ళీ ఇంకా పసుక నైవేద్యం అని చేసుకుంటామండి అంటే ఎలా అంటే అది ఎలా చేస్తామంటే ఒక ఆదివారం రోజు పొద్దున్నే లేసేసి మేము మా ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని ఆ తర్వాత మేము ఆ అమ్మవారి కోసం కొంచెం అదేంటి బెల్లమన్నం ఉంటది కదండి అది చేసి కుంటాం అది చేసి కొంచెం అప్పాలు చేసి ఆ అమ్మవారికి అంటే ఊర్లో పోచమ్మ తల్లి ఉంటది కదా అక్కడ అమ్మవారికి వెళ్ళి మొక్కేసి ఆ అమ్మవారికి నైవేద్యం సమర్పించి వస్తాము వచ్చిన వెంటనే ఆ మళ్ళీ దాని ఆరోజ అయినా లేకపోతే దాన్ని నెక్స్ట్ డే అయినా అప్పటి నుంచి పత్తి వి త్తంగా విక్కకడం స్టార్ట్ చేస్తాం మేము
మేబి వర్షం వర్షం కోసం కూడా చేసుకుంటారు కదా మీరు
అవునవునండి మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తామంటే ఒక ఇంకొక ఆదివారంమెమో అప్పుడు గడ్డి మొలుస్తుంది కదా అండి వర్షాలు పడ్డాక విత్తనాలు పెట్టిన తర్వాత గడ్డీ వస్తుంది కదా
ఆ
ఆ ఆ సమయంలో కూడా ఇట్లానే ఒకటి అప్పుడు ఇంకా ఆ అమ్మవారికి అయితే మేము అంటే పోచమ్మ తల్లికి మేము ఒకటి కోడిని కూడా అంటే ఇస్తాం అన్నట్టు మొక్కుకొని ఆ ఇలానే అప్పుడయితే ఇంకా మేము తోటకూర కూడా తినమండి ఇలానే ఆ సేమ్ అమ్మవారికి బెల్లమన్నం వండేసి గారెలు చేసేసి ఆ తోటకూర కూడా అమ్మవారికి అండి తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి అక్కడ కోడిని కోసి ఇంటికొస్తాం
ఆ కోడిని తింటారు కదా మీరే
అవునండి మేము తింటాము కాకపోతే ఇలాగా ఇంకా అలా ఉంటది అన్నట్టు దాన్ని ఆ దాన్ని పసుక నైవేద్యాలు అని పిలుస్తారు మా సైడ్ అయితే అంటే అది ఎందుకు ఆ అద టే మేము ఎందుకలా చేస్తాం అంటే ఇప్పుడు అది ఫస్ట్ కదాండి ఎందుకంటే ఆ గడ్డి ఆ పంటలో గడ్డి మొలకోవడం అదే ఫస్ట్ కదా ఇప్పుడు గడ్డి అంటే జంతువులు కూడా తింటాయి కదా ఆ తిన్న జంతువు తువులకే గానీ ఇప్పుడు తోటకూర అంటే మనం కూడా తింటాం కదా మనకే గాని అంటే ఏమి కాకుండా చూడు తల్లి అన్ చెప్పేసి మనం అలా పస్క నైవేద్యాల్ చేస్కుంటాం.
ఆ అన్నా
నా
నాక్ అలాంటి ఐడియాలే ఎందుకంటే మాక్ తెలీదు గదా మాక్ పొలాలు, పంట పొలాల్ లెవ్వు ఉన్నా గుడ తెల్ చెప్తారు
ఇలాంటివన్నీ ఎక్కువ పల్లెటూర్లోనే చేస్తూ ఉంటారండి. హ్మ్ ఇంకా మళ్ళీ మా దగ్గర ఇలా శ్రీరామనవమి కళ్యాణం, సీతారాముల కళ్యాణము సం శివరాత్రికైతే ఆ శివ కళ్యాణము ఇలా ఇంకా హోలీ
మా మీక్ ఇజ్ ఇజో ఐడియా ఉంద ఇజో
ఆ ఉందండి మా దగ్గర్లో టెంపుల్ ఉంటది గదా ఆ అక్కడా ఆ మా దగ్గర్లో ఉంటదండి అది ఐథింక్ అక్కడ శివ కళ్యాణం చేస్తారు కదా
ఆ ఇక్కడ శివరాత్రిక్ ఆల్మోస్ట్ అందర్ ఇక్కడ వాళ్ళందర్ అక్కడికే వెళ్ళి పూజ చేస్కుంటరు.
అవునవునండి అది శివుని గుడి కదండి.
మండే మండే గుడా వెళ్తరు ఆల్మో మేం గుడా వెళ్తాం మండే మండే
అవునా ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయండి ఊర్లో ఇప్పుడు అదేంది ఆ హనుమాన్ ఆలయం అన్ జెప్పేసీ మళ్ళీ శివుని ఆలయము, అమ్మవారి ఆలయము ఇప్పుడైతే ఇంకా హనుమాన్ గుడిలో స్వాములు దీక్ష తీస్కున్నప్పుడు అందర్ వాళ్లక్కడే ఉండి
హనుమాన్ గుడి అంటే టోంకినియా?
కాదు కాదండి మా దగ్గర్లో ఉంది మా ఊర్లో ఉంది అక్కడ ఆ నేను గుడా ఎక్కువగా వెళ్తుంటాను వారానికి ఒక్కసారైనా అలాగ వెళ్తాను ఇంకా అక్కడే అక్కడైతే స్వాములున్నప్ ప్పుడు వాళ్ళక్కడే ఉండడము, దీక్ష తీస్కోవడము, భిక్ష గుడ అక్కడ్నే అండుకోన్ తినడం ఇట్ల చేస్తర్ మళ్ళీ అక్కడే మాకు శ్రీరామనవమికి, సీతారాముల కళ్యాణం అక్కడ్నే చేస్తారు అన్నదానం అక్కడే పెడ్తారు. మళ్ళీ సాయంత్రం మూరు మొత్తం ఊరేగింపు ఉంటది సీతారాముల్ని తీస్ కొని ఊరు మొత్తం ఊరేగిత్తారు. అప్పుడు మేము హారతుల్ తీస్కొన్ వెళ్తాము. మ్
మాక్ కుడస్ సీతారాముల కళ్యాణం కళ్యాణం చేస్తార్ ఇక్కడ గ్రాండ్గా మా ఇంటి ముందే ఒక టెంపుల్ ఉంటది వాసవి కన్యకపరమేశ్వరిని అందులో ఆల్మోస్ట్ శివుడుంటాడు, నవగ్రహాలుం టయి సాయిబాబు ఉంటాడు, హంజనేయ స్వామి ఉంటడు వాసవి మా త ఉంటది, వెంకటేశ్వర స్వామి ఉంట ఉంట పెద్దగనే ఉంటది అక్కడ చాలా పెద్దగా గుడికే సపరేట్ ఫంక్షన్ హాల్ ఉంది దాంట్లో కళ్యాణం చేస్ స్తరు లేకపోతే బయట టెంట్ హౌస్ ఏసి కళ్యాణం చేస్తరు దసరా గాని దీ పావళి గాని అన్ని చాలా గ్రాండ్గ సెలబ్రేట్ జేస్తరు.
ఆ మా దగ్గర గూడా నండి వినాయక చవితి, దేవి నవరత్రలు గుడ చాలా బాగా చేస్కుంటారండి వినాయక చవితిలై చవితి ఉన్నప్పుడైతే ఎంచక్క పిల్లలకి ఆటల పోటీలు పెట్టడము పెద్దవారికైతే ముగ్గుల పోటీల్ పెట్టడమూ గేమ్ స్ ఆడిపియ్యడం ఈ మ్యూజికల్ చైర్ అంటార్ గదండి అద్ ఆడిపించడము ఆ మళ్ళీ ఇంకా చాలా రన్నింగ్ రేస్ అనీ ఆ అది కప్పగంతులని చాలా ఆడ్ ఇస్తారు మళ్ళీ గెలిసిన వారికి బహుమతులు ఇవ్వడము ఇలా చేస్తే పిల్లలు చాలా సంబరంగా ఇంకా పార్టిసిపేట్ చేస్తారు కదండి
అవును
ఆ
చాలా ప్రైజెస్ కూడా ఉంటాయి లైక్ ఎంకరేజింగ్ గా ఉంటాది ఇలా చిన్నప్పుడే ఆడుకుంటారు పెద్దగైనాంకా అవన్నీ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు బతుకమ్మకి మనం ఏమన్నా ఆడుకుంటున్నామ లేదు లోపలనే ఉంటున్నాము బతుకమ్మ పెట్ ట్టి రెండు చుట్లు తిరిగి దేవుని మొక్కుకొని ఇంట్లోకి ఒస్తున్నాం మళ్ల తీసే టైంకి వెళ్ళి తీస్తున్నాం
అవునండి ఆ తొమ్మిది రోజులు మాత్రం చాలా బావుంటదండి మా దగ్గర వినాయక చవితి మళ్ళీ ఇంకా తొమ్మిదవ రోజు నిమజ్జనము చన్ చక్కగా డ్యాన్స్ చేస్తూ మళ్ళీ కలర్ చల్లుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము అసలు పండుగలు అంటేనే అంత కదండి ఎక్కడో ఉన్న వాళ్ళ అందరుూ ఒక దగ్గర ఒచ్చ ఒక దగ్గరికొచ్చి ఎంచక్కగా అందరు కలిసిమెెలిసి ఉండడం అంటేనే పండగలు కదండి
ఓకే అండి థ్యాంక్ యూ
ఆ ఓకే అండి బాయ్ అండి
బాయ్